హలో!
ఓమి నాకేంది? మీ అది సెవెన్ మినేట్స్ ఫార్టీ టూ. కింద పడత, ఆ సరే అదే ఉ కొ చదువు, ఎం చదువు కొను. చెప్పు, ఏం చేసాను.
మ్
ఉమ్, ఇంకా ఉ ఏం నొక్కగూడదు, మనం మాట్లాడటప్పుడు బ్యాగ్ గుర్ ఆగుడద, అసల్ కట్ అవుతది. మే స్ తేజ గూడా చేయకూడదు. అసలు ఏం నొక్కగూడదు.
నేనేమ్ నొక్కలేదు.
సరేలే, సెవెన్ మినిట్స్, ఎయిట్ మినిట్స్, మాట్లాడినాం గదా.
నీకు చెప్పేది. విను ఒక నిమిషం, ఆ ఈరోజు ఈవినింగ్. గో నందుక్ కాల్ చేసాను, గదా, నేను ఆ పిల్ల ఎత్ది జస్ట్. కరెక్ట్, త్రీ మినిట్స్ మాట్లాడింది.
మ్
త్రీ మినిట్స్, మాట్లాడపోయేసరికి, ఆ పిల్ల వాయిస్ నాకువినిపియలె, నా వాయిస్ ఆపిల్లకి వినిపియలె.
మ్.
కట్ అయిపోయినట్టు ఆ పిల్లకి అసలు నోటిఫికేషన్ లేదు ఏమీ లేదు, కట్ అయిపోయినట్టుగ కనిపించింది.
ఆ
చాలా రన్ అవుతానే ఉంది నేన్ మాట్
నాదంతే
నిమిషాలు రన్ అవుతానే ఉంది రే
ఇప్పుడు నువ్ కాలు, ఇప్పుడు నేను చేసినపు ను మాట్లాడ్నా నీకు మనీ బడతయి అంట ఎయిటీ రుపీస్, తెలుసా?
అదెలుసులే
ఊ
అదెలుసు అది నేను చెప్పానే మా ఇంక అది ఉండి ఉండి ఒక టెన్ మినిట్స్ దాన్ తర్వాత ఇంక కట్ చేసా ఈవినింగ్.
ఉ
ఇంక అందువల్ల నీ కట్ చేయసావేమో అని చెప్
నేను చేయలా నాకు టైం అర్స్ సెవెన్ మినిట్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెకండ్స్ ఉన్నయి.
సరే నన్ను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నాక్ కాల్ చేయ్, చీ నేన్ చేస్తా
నోట్ జే ఇంగ ఎన్నున్నయ్? నాకు నాలుగు సార్లే చేయొచ్చు ఒక మనిషికి.
ఆ నాదంతా ఒకసారే కద నువ్వు చేసింద
ఈ రోజు ఒకసారి రే రెండు సార్లు స సర అంటేంట ఫి ఉండ ఉ ఎంతుంది చూడు ఒకసారి
ఎంద్ మా
ఏం మీ అక్క బాగుంద, మీ తమ్ముడు?
ఆ అందరు బాగున్నారు.
ఉ
ఇందాకే చెడుతకు కూడా ఫోన్ చేసాను.
ఉ ఎట్లుందంట ఆ అమ్మికి
బానే ఉంది అని చెప్పింది. ఏ ఏమైంది అన్ని నాకు ఏం చెప్పలా, సామకు పోయిన్మ ఒక త్రీ కట్ట వచ్చింది. ఇంగ మార్నింగ్ కల్లా
ఉ ఆ ఇమ్మికి జై శ్రీ కి జేయకూడ్ ద ఖాళీగుంది
ఆస్తా అంటే నువ్వు చేయవ నాకు, అంటే నువ్ నాతో మాట్లాడవా?
నాతో మాట్లాడ్నాక, ఆ అమ్మికి గుడి చెయ్యి ఆ అమ్మి నాకు నాకు చేసింది చెయమంటే అప్పుడే చేసింది నా ఉ
ఇంగ అదే ఐదు గంట్లకు అట్ట వాళ్ళ డాడీ వచ్చాడంట. ఇంగ తీసుకెళ్ళిండు ఏం మ్మే ఏం చేస్ చర్మ ట్రీట్మెంట్ అంటే, జనరల్ హాస్పిటల్ కి ఎళ్ళాము అన్నది ఇ ఇంకా ట్రీట్మెంట్ ఏదన్న ఉందంటే ఆ ఏం లేదు, మేం చేసినేది చేసారు.
ఉ ఉ
ఏమే ఎప్పుడు వస్తవంటే, ఆ మండే వస్తాలే
ఏమైందంట
ఏ అదంత ఏం చెప్పలా, నార్మల్ స్టమక్ పెయిన్ అని చెప్పింది నాకి.
ఆ
స్టమక్ పెయిన్ అని చెప్పింది మే.
అదే ఎందుకు?
ఏమో మరి నాకే నేను ఏం చెప్పాల క్లారిటీగ ఇంకా అది చెప్పే ఇంక గమ్గయిపోయింది బానే మాట్లాడుతుంది లే
ఏం ఇంకా
మే ఫస్ట్ అక్కడ నుంచి బయటికి రామే దాని వల్ల కూడా కట్ అయిపోతుది అరే ఆరచ్చ వాళ్ళ కూడ కట్ అయిపోతది
నా చ ఏంది కర్రీ చెప్పు హలో
అదిగో పక్కంచేరు ఆ రచ్చ వల్లే సగం ఇబ్బంది కూడ వాయిస్ కట్ అవుతుంది నీది
హు చెప్పు
చొప్పు చొప్పు అంటే ఎం చెప్పాలి
ఇంగ కాలు అదే బ్యాక్ సైడ్ ఇప్పుడు పెయినస్తంది అది ఎందుకో
అదంతే రియాక్షన్ అయింది ఇప్పటికి ఐస్ క్యూబ్స్ లేవా
అవి లేవు వన్ వీక్ బ్యాక్ ఇంజెక్షన్ ఎసిండ్రు
ఆ
ఇప్పుడు అది నొప్పుస్తంది నడుస్తా ఉన్నా
ఆ
ఉ
అదంతలేం గాదురా అప్పుడే ఇన్ని ఇప్పుడటరి ఇశ్మస్తుటరా
ఉ నిన్నట్నుంచి నోస్తా ఉంది ఉ
ఈ మధ్య
లే
ఏందీ చూలేదు
ఏమో బిజీ బిజీ చూ
ఏం మే టైమే కుదరట్లేదు ఆ డ్యూడ్ మౌంట్ వేసాలేగని
నాగూడ అదే
ఏంది రాజాసాబ్ చూల్లేద
నేనయన్ని చూడ్ల వాటి చూడ్లే ప్రభాస్ దీ డ్యూడ్ చూసిన లాస్ట్ అంతే
ఆహా
ఉ
ఆ ఆడ టైమ్ ఇజి గా గడిచిపాతుంది మే
కాలేజ్ లోనే అయిపోతా ఉంటది
నిజమ్మా అసలుకి ఇంటికోచ్చిన్ తర్వాత ఏం అసలు ఉండట్లే నా వల్ల అసలు ఎయిటింగ్ కో నిన్న పోయి నిన్న ఎనిమిదిన్నారదాక ఈ టైందాక చేస ఎయీటింగు చేసుకొని ఇంక అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా అక్కకి రేహ్న వాళ అక్కకు కావాలే ఫోన్ చేసినా నేను
ఉహు
ఉ ఇప్పుడు అసల ఏయిటింగే చెయాల అయన్ని గ్యాదర్ చేయాల నందుక్ ఫోన్ చేయాల్ నందోచ్చి సీత కన్నా చెప్పు అట్ట లేపోతే నేనున్న తర్వాత కాల్ చేస్తాను గాని ఆపిల్లదేం అపిల్ల దగ్గర ఆ పిల్ల దగ్గర వీడియోలన్నీ గ్యాదర్ చేసి ఇంకా అదెల ఎందమే ఆది మనకి ఫిఫ్త్ ఫోర్త్ డే కావాల్ చేశార్ గదా ఆ రోజు మే క్యాట్ వాక్ ఆ అప్పుడు చేసారు ఆ వీడియో ఉంది ఇంగ దాని తర్వాత యాన్వల్ డే ఆ వీడియోలన్ని ఆపిల్ల ఫోన్ లోనే తీసింది చరిత ఫోన్ లో కూడా ఏమ్ లేవంట
ఎవర్ ఫోన్లో
నందు దాంట్లోనే తీసింది వీడియోలు అయ్యి
ఆహా
మీ చరిత దాంట్లో ఏం లేవని చెప్పేసింది పెషింది అయమ్మిదగ్గరున్న వరకు అయిపోయినయ్ దానివల్ల ఆ యమ్మి దగ్గరున్నయి తీసుకొని ఇంకా ఎడిటింగన్నా గ్యాదర్ చేయ్యాలా ఇ ఆనువల్ డే అన్ని ఇంక చరిత దాంట్లో ఉన్నాయి
ఆ
ఈ రోజన్నా అదా ఇది ఎడిటింగ్ అన్నా అవుతదమో అంటే ఇది ఒకటైపయే నాకు ఇ ఇది కాయ్ దీని ఆప్ వల్ల అది అవట్ల ఇప్పుడు పన్నెండయినయా ఇంకా ఎనిమిదున్నాయి
ఇంకా ఇద్దరికి జెసెయ్ నాలుగు నాలుగు సాల్లు
ఇంక ఇప్పుడు నీకు చేస్తా నువ్వుమాట్లాడు
చేై నోల్ ఆ నాకు కాకుండా నాకయిపోయి నాకు మిగతా చేయనోళ్ళకి చేసేయి నాలుగు నాలుగు సార్లు చ్చం
ఇంక జయశ్రీ కి జేస్త సబ్బు కి జేస్తా నేను అన్ని సార్లు నన్న ఎక్కువ మా అన్ని ఈ రోజే చేయాలా
ఈ రోజ చేసే అందరుూ చేసేసిండ్రు ఈరోజు చేసేసయి ఎట్టోకట్ట ఇదో ఒకసారి ఒకసారి బాగికి ఒక సరి సా ఆఏమ్మికి అది మళ్ళా చూసుకో ఎడిటింగ్ వర్క్ నైట్ కి ఇప్పుడైతే ఇది చేసుకో
ఇంకా నైట్కిి అంటే అంతే నేను పడుకొనే సరికి ఇంకా కుక్కపిల్లకి కావాలి అన్నం పెట్టుకోవాలి ఉ ఇంకా కుక్కపిల్లకి అన్నం అన్నా మా అక్కన్న చూసుకుంటదిలే లేదులేమె కింద సైగ సరిగ్గా ఆడ మాట్లాడలేను అంత కంఫర్ట్గా అందుకే మిద్ది పైకి వచ్చేసా నేను నువు దీన్ని చూస్తా దీని మందలని మాఅక్కన మా తమ్ముడైనా ఎవరో ఒకరు చుస్తారులే అనిచెప్పి మీద్దె పైకి వచ్చేసా గిన్నెల వరకు కడుకొని మా అమ్మ వస్తుంది ఉంట తిడతదో ఏమో నాకైతే ఏం తెలీదు
మీ అమ్మకు తెలిదు యాప్ వాడతానవని
ఆ తెలుసు దాని గురించి కాదు పాపల్కి అన్నమేం పెట్టకుండా పైకి పోయిన్నావ్ అది ఇది అంట దేమో అని
అ నా కాల్ కట్టయినాక నాకు మళ్ళీ నువ్వు చేసినాక మళ్ళీ పెట్టుకొని మళ్ళా చేసి మాట్లాడు
ఆ అందుకని ఊ ఇంక వీడియో ఎడిటింగ్ ఎడిటింగ్ అంటే కుదరదు అనుకుంటా ఆల్మోస్ట్ ఇంకా మూడు రోజులు అయిపోలా
హ చాల రోజులు అయిపోయింది
అవును మూడు రోజులు అయిపోయింది మే చేస్తె గీస్తే ఇంకా ఈ రోజు విద్య మొత్తం పూర్తి చేసుకొని
ఆ
ఎంత టైం పట్టిది ఎనిమిది కాల్స్ కంటే
పది నిమిషాలు పది నిమిషాలు గంటసేపు పడుతది గంటా పది నిమిషాలు గంటా ఇరవై గంటా పది నిమిషాలు పడుతది
సరే ఇప్పుడెంత టైంఅబ్బ అంతేలేే తొమ్మిది ఇంకా ఈరోజు ఇంక వీడియో ఎడిటింగ్ ఆపేసుకుంటే తొమ్మిది పది గంటల దాకా చేసుకోవాలి ఇంకా
ఆ
ఇంకా పది గంటల దాగంటే ఇంకా అలా అలా తింటా కాని నన్న కూడా తినదు కాదట్టి ఇంకా అట్టా అన్నా చేసుకో నాకేద ఈ రోజు కుదరదేమో అన్న డౌట్ కొడుతుంది
ఏం కాదులే కుదిరిన కాడికి చెయ్యి మిగతాయి రేపు పొద్దున్న చేసేయి కాలేజ్ కు వచ్చేటప్పుడు లేతే కాలేజ్ లో ఉన్ను మక్సిమం మక్సిమం చూడు అయి పోయేలాగా ఎంతసేపు బా మాట మాట్లాడే వాళ్ళకి చేసినాం అనుకో టైమే తెలీదు
ఆ
అంటే రోజు మాట్లాడే వాళ్ళతో చేస్తే కొత్తగా మాట్లాడితే కొత్త కొత్తగా మాట్లాడతారు
కొత్తగా ఏఊళ్ళకి నేనేం చేయను లతా కి చేద్దాం ఇంకా లతా చే నాకు చేయకుండా ఆ అమ్మికి చేయడానికి సిగ్నల్ కట్ అయి ఇంకా అమ్మిది పోయింది
జైష్ఠకి జెయ్యి, భాగ్యకి జెయ్యి, సబ్బిహాక్ చెయ్యి
ఆ ఇంకొల్లు ముగ్గురే ఉన్నారు ఇగా శ్రీలేఖ అక్క ఒకవేళ చేస్తే చేస్తా లేదంటే లేదు అంతే బాయ్ ఆ ఆగగు ఆ టైమ్ అయింది కట్ చెయ్